ఆ ఏం చేస్తన్నారు
ఏం చేయలేదు మీరేం చేస్తాన్రు
చేయలేదు
తిన్న నువ్వు తిన్నార
ఆ ఏం తిన్నావ్
నేను అన్నం పప్పు తిన్నాను మీరేం తిన్నారు
నేను అన్నము ఇంకా మళ్ళీ క్యారెట్ తాలింపు ఇంకా పొడి తిన్న ఆహా లేదు లేదు ఇంట్లో చేసినారు హు ఇంక్ అది తిన్నా ఇంకా ఏం చేస్తాను పొద్దున వచ్చేసి ఉప్మ తిన్నా ఉప్మా మీరు ఏం తిన్నారు
నేను పొద్దన్న ఇడ్లీ తిన్నాను
ఇడ్లి య ఓ చానా బాగుంటది నాకు చానా ఇష్టం ఇడ్లీ
కూడా చాలా ఇష్టం
ఇడ్లీ ఇంకా ఏం పెట్టినారు సాంబారు
ఉమ్ సాంబార్ చట్నీ
సాంబార్ చట్నీ అంతేనా ఇంకా ఏమనా అంటే దాంట్లో మంచింగ్ లాగా వాడలు
ఉండవ్ ఆహ్ ఎప్పుడైనా తినాలనిపిస్తే చేసుకుంటాం
ఇంకా నువ్వు ఏమన్నా సినిమాలు అట్లే ఏమైనా చూసినావా
లేదు లేదు నేను ఏ సినిమాలు చూడను సిరీస్ చూస్తా ఉంటాను ఎప్పుడైనా
ఆ ఆ ఆ నేను బాగా చూస్తా ఇంకా యూట్యూబ్ లో అందుకు వేబ్స్ సిరీస్ వస్తాయి క అ ఆ అవి కూడా బా చానా బాగుంటాయి అవి నువ్వు కూడా చూడు ఎప్పుడన్నా టైం ఉన్నప్ ప్పుడు
ఆ నేను చూస్తాను సిరీస్
ఆ ఇంకా నేను ఈ మధ్యనా ఈ మూవీ ఒక ఒకటి మూవీ చూ చూష్నా అంటే ఈరోజు కొంచెం చూసిన అది కొంచెం హర్రర్ మూవీ అంట కొంచెం హర్రర్ థ్రిల్లర్ లా ఉంటుంది ఆ మూవీ ఏమ ఆ చానా ఇష్టం నాకు హర్రర్ మూవీస్
ఉ
ఇంకా అది చూసి తన్నా అది ఏమంటే దాంట్లో ఒక అతని హీరో అన్ ట్టాడు కదా అతను నార్మల్గా ఒక నార్మల్ టీవీ చానల్ సల అట్లా దాంట్లో మనం ఇవి వేపిస్తాం కదా ఏమన్నా మనవి ఫొటోస్ ఎందుకు
ఆ ఆ అవును
ఆ అట్లా చేస్తావుంటాడు చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరకి అంతా వెళ్తారా వాళ్ళ దగ్గరి పోయి వాళ్ళతో కొంచెం ఇదిగా మాట్లాడేసి అన్ని తెలుసుకుని మీరు ఇట్లా పేపర్ లో ప్రకటన ఇయ్యండి అని అట్లా చెప్పిచ్చేసి వాళ్ళకి అంటే కొంచెం వాళ్ళకి బాగా మనీ వస్తది కదా అట్లా చేపిచ్చేవాడు ఒకసారి ఏమైతుందంటే మామూలుగా మధ్యలో ఒకరి దగ్గరికి పోయినప్పుడు అ తిను కరెంట్ షాక్ తగిలి చనిపోతారా
అ
ఆ ఇంకొస్ సారి ఇంకొక ఇంటికి పోయినప్పుడు కూడా అట్లే అయి తుని
ఆ
అప్పుడు అతనికి డౌట్ వస్తుంది అంటే ఇది కావాలనే చేసింటారు ఇదేమి అంటే అట్లా యాక్సిడెంట్ లాగా ఏమి కాదు కావాలనే చేసింటారు అని అ కుంటాడా ఇంకా దాని గురిం వచ్చి అంత మొత్తం సమాచారం అంతా తీసుకోవడం ప్రయత్నిస్తా ఉంటాడు ఇంకా అంత కొంచమే చూసిన ఇంకా చూడాలి అంటే ఇప్పుడు టీవీ ఛానల్స్ లో పని చేస్తారు కదా
ఆ ఓకే ఓకే ఉమ్ బా చూస్తారా మీరు నేను ఏం చూడను ఏదైనా తమిళ్ సిరీస్ చూస్తాను లేదంటే తెలుగు సిరి వెబ్ సిరీస్ చూస్తాను ఉమ్ ఆ నాకు అర్థం అవుతది కొంచెం కొంచెం ఉమ్
మాట్లాడడం అందుకు రాదా ఆ ఇంకేముందిలే మీకి బ్ర రెండు లాంగ్వేజ్ లు వచ్చు మూడు ఇంగ్లిష్ కూడా కదా
ఇంగ్లీష్ ఏమంతగా రాదు
అంతగా రాకపోయినా ఇంక వచ్చు కాబట్టి టి వచ్చినట్టు ఆ ఇంకా ఈరో
ఏం చేస్తా ఉండు
ఏం లేదు ఇంకా తిన్నామా ఇప్పుడే ఇంకా ఊరు కేట్లా తిరుగుతా ఉన్నా మీరు ఇప్పుడే తిన్నారా లేకపోతే చనాాసేపు అయి ఆహ ఆ ఇంకా ఏమున్నాయి మొన్న ఈ మధ్యనే నా పుట్టినా రోజు జరిగింది అనమాట అహ
హ్మ్
ఆ ఇంక అప్పుడు రాత్రి ఆ బాగా చేసినారు మా రూమ్ హలో వాళ్ళు రాత్రి పన్నెండు గంటలకి కేక్ కోపిచినారు ఆ ఇంకా మళ్ళీ ఇంకా మళ్ళీ పోయి మళ్ళీ ఆ రోజు సాయంత్రం మళ్ళీ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు కేక్ కట్ చేయిచ్చ ఉన్నారు
హ్మ్
కేకట్ చేయిించింది ఆ అంతే ఇంకా బయటికి పోయి తిన ఏసీ వచ్చిన మన ఆ రోజు ఇంకా ఆ రోజు కొంచెం కొత్తగా అనిపిస్తంది కదా పుట్టినరోజు అప్పుడు ఏదో ఆ అట్లా ఏమి ఉండదు కానీ ఏదు ఓక్కా
ఉమ్
కొంచెం సంతోషంగా ఉంటది ఆ రోజు అంతా
అవునవును స్పెషల్డే కాబట్టి మనకి అట్లే ఉంటది
ఆ నువ్వు నీ పుటినోజ జర్పు కున్నావా
లేదు నేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోను
అవునా మీ ఫ్రెండ్స్ అందుకు ఏం చెయ్యరా
మా ఫ్రెండ్స్ చేస్తారు కాలేజ్కి వచ్చినప్పుడు అదేనా ఫస్ట్ బడ్డే సెలబ్రేషన్ వాళ్ళే చేశారు ఉమ్ చిన్నప్పటి నుంచి నేనేం సెలబ్రేట్ చెస్ కొల్
నాకి నచ్చదు చేసుకోవడం ఇంకా చేసుకోవాళ్ళ కావట్టి ఇదో అంతే అట్లా అట్లా అయిపోతా ఉంటది ఏందో ఉర్కే స్కూల్లో ఉన్నప్పుడే బాగుంట ఆ చేస్తారు ఇంకా స్కూ లో ఉన్నప్పుడే ఇంకా మేలు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏం లేదు ఒక రెండు సార్లివ్ కేకుకోసింటా అంతే
ఉమ్ ఉమ్ నాకు స్కూల్ లో ఉన్నప్పుడు కూడా ఏముండద్
ఆ మా ఇంట్లో వారికి మాత్రమే
ఉమ్ మా అమ్మకు ఒక కొత్త డ్రెస్ తీసిస్తుంది అంతే కేక్లు అవంతఎం కేక్లు అంతా సెలబ్రేషన్స్ ఉ
ఏముంది కి ఏదో అయితే గా ఉంది అట్లా అట్లా అట్లా పండగ ఉగాది బాజ ఆ అవును పండగ బా జర్ కుంటారు మీరు ఉగాది
ఏమీ అంత ఏం చేసుకోము ఊరికే ఇంట్లో చేసుకొని తింటాం అంతే వన్ ఏమంత పెద్ద సెలబ్రేషన్స్ ఉ అట్లే ఇ దొ జస్ట్ ఇంట్లో వర్క్ చేసుకుంటాము ఇంకేమన్నా మనకు స్వీట్లు తినాల ఆ గ్లాస్ స్వీట్స్ చేసు
ఆ మేము ఉగాది పచ్చాడంతా ఏం చేసుకోము
ఆహ
ఆ
కొందరు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా
అవును చేస్తారు పచ్చడి అందుకు
మ్మ్
ఆ ఇంకా మాకి ఆ రోజు పండకి మామూలుగా భక్ భక్షాలు ఉంటాయి కదా హా అవి ఆ ఆ బ్యాలెన్ కూడా రోట్లు రుబ్బి వాటితో చేస్తాం
మ్మ్ బాగుంటాయి
ఆ అవును చాలా బాగుంటాయి.
మ్మ్
ఉగాదికి ఇం ఇంకా మామిడి పండ్లు అందుకు వస్తాయి కదా ఆహా నా రాదు చేసేది మా అమ్మ చేస్తుంది ఆ అంటే వాట్ వటిలో వంటలో అంటె ఏం చేయను మామూలుగా కసులు తోసియడం అండ్లు కడగడం అ దగ్గు గ్గు జలుబు అందుకే ఇట్లా ఉంది గొంతు
స్పిటల్కి వెళ్ళాల్సింది
ఆహా లేదు మాత్ ఆ మాత్రర్ లేసుకున్నాను నేను తగిపోద్ తుంది కొంచం మీ ఎక్కువ కావడం వల్ల గొంతు నొప్పి వల్ల ఇట్లా వస్తా ఉంది ఆహా లేదు లేదు ఏం తినలేదు నేను నువ్వు బా తింటావా
నేన్ త్తగా ఏ నాకేమి ఇంట్రెస్ట్ ఉండదు. హా స్వీట్స్ తింటాను హాట్ ఏం అంత నచ్చావ్ హ్మ్ ఓ. ఆ స్వీట్స్ ఏనా ఇం. లో చేసి పెడితే, ఏదో ఒకటి న బయట నుంచి ఏం తెచ్చేది ఉండదు. హాస్పిటల్ క వెళ్లాాల్సింది కదా మీరు?
ఆ వెళ్తాను.
హ్మ్
ఇంగ మికు మామిడి కాయలు అందుకు ఇష్టమా?
హ ఫ్రూట్స్ అన్ని తింటాను మళ్ళ.
ప పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా
ఉ ఉ అవి కూడా బాగుం ఇప్ ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఇప్పుడు అంత టేస్ట్ ఏమిండవు
ఆ అదిగాక చానా ఎక్కువ డబ్బులు ఉంటది
హ కాస్ట్ కూడా ఎక్కువ ఉంట. టేస్ట్ అంతే ఏమవుందు కొంచెం స్టార్ట్ అయ్యి కొంచ తర్వాత సీజన్ వెళిపోయినా తర్వాత అప్పుడు బా
ఇంకా వాటిలో ఉప్పు కా కరం వేసుకుొని ఊరు పెెట్టుకుంటే చానా బాగుంటది
ఉ అవును అట్లు కూడా బాగుంటుది టేస్ట్
తిన్నావా అట్ల ఎప్పుడైనా నువ్వు?
తింటాం కాశీ అదిగగ వస్తే ఆ కాలం అంతా అట్లే తింటా ఉ
ఆ ఊరుబెట్టుకొని కొద్దిసేపు వాటిలోంచి నీళ్లు ఊరుతాయి ఆ ఊ.
హ్మ్ మామ్మ పచ్చడికని తీస్ కుంటే మేమ అంత చేసుకుని తిం ా ఉండేవాళ్ళం. ఇంకా మా మామయ్య వాళ్ళకి మామిడి తటి ఉంది వాళ్ళు పంపిస్త స్తారు చాలా కాయలు. లాస్ట్ లో ఇంకా మా పెద్దనాన వాళ్ళు అందరు పంపిస్తారు వాళ్ళ విలేజ్ లో అంతా తోట అంతా అయిపోయిన తర్వాత కాయలన్నీ పంపిస్తా ఉంటారు.
అరే మరి
ఆఫ్
ఆ ఆ బాయ్